హలో
ఆ ఏం పేరు మీ పేరు
చెప్తాన్లేండి గ్యాప్లో ఇలాంటివ్ పెట్టొద్దని చెప్పారు గదా పేర్లు పర్సనల్ గా, సపరేట్ గా మెసేజ్ చేసుకుందాం లేండి తిన్నారా.
నేన్ మెసేజ్ చేశినా వాళ్ళే గదా మీరు ఇందాక వాట్
అవునవును ఊ వాళ్ళే ఆ తిన్నాము
ఇప్పుడు నేన్ కాల్ చేస్తా మీర్ ఎత్తండి.
అయ్ టెన్ మినెట్స్ అయిపొయ్యాక ఆ టెన్ మినెట్స్ అయిపొయ్యాక మీర్ జెయ్యాల్ నేన్ నేన్ మాట్లాడతాను.
నువ్వు
ఎన్ని నెళ్ళు మీ బాబుకు పాపా బాబా
పోయింది బొమ్మ ఆ వాన్మాంత్ అ వన్ ఇయర్ దాటింది
వన్ ఇయర్ దాటి ఎన్ని మంత్స్
ఫిఫ్టీన్ మంత్స్ మీకు
సేమ్ నా పాప కూడా ఫిఫ్టీన్ మంత్స్ నవంబర్ దాంది డేట్ ఆఫ్ బర్త్ మీ పాప
మా పాపది
అక్టోబర్ ఆ అంటే మా పాప వన్ మంత్ చి చిన్నద అన్నట్టు అయితే
అవును అక్టోబరు అది నైన్టీన్ మీ పాప
నైన్టీన్ నా మా పాప నవంబర్ సెవెంతత్
నవంబర్ సెవెనా మా మా చెల్లెది
మ్
మా చెల్లెది నవంబర్ ఫస్ట్
ఆ హా మ్... ఇయ్యో పాపని ఆడిపిస్తున్నా పడుకోమంటే ఆంవి పడుకోవట్లేదు అసలుకు తినమంట తినట్లేదు తన తోటె టై ఆ ఏందినదు ఏమన దింటదా మీ పాప
మా పాప కూడా ఏం తినట్లేదు పి చ్చి లేపుతాంది అన్నం
మ్ ఈమె గూడా అన్నామే గాని టిఫిన్లేం పెట్టాను టిఫిన్ లు పెడితే ఆయిల్ ఫుడ్ అయితది అనేసి లైట్ గ ఉండ గట్టి ఇడ్లీ బెడతాను అదైన ఎప్పుడో తింటది మ్మ్
అన్నమే ఎక్కదు అన్ని కావాలి కాని
మ్
అన్నం దినకనే ఇదంత
ఆ. హా ఇంకాఈవ కూడా ఫ్రూట్స్ పెడతే ఏదో ఒక్కటి తింటది ఆగి ఇగో ఎప్పుడు అంటే ఆమెక నచ్చ ఇచ్చినప్పుడే తింటది
మ్.. హుమ్మ్
మీ పాప ఎగ్ తింటదా
తింటది ఎగ్ తింటది మీ పాప తినదా
ఆ తింటదీమె నాన్ వెజ్ పెడతారా మీ పాపకు
ఆ పెడుతం
నేను ఇంకా స్టార్ట్ చెయ్యాలే చేయొచ్చా
ఏం కాదు వాలు అన్నం తింటాలు కదా నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేయొచ్చు
అహ అంటే ఇష్ట సపరేట్ గా ఉడకబెట్టాక పెట్టాలి కావచ్చు కదా కారం తింటదా మీ పాప
కారం తింటది అన్నీ తింటది అమి
ఈమెయితే మరి
హల్ చ గల్పి పెడత
ఈమె ఒక గింత కారం పెట్టదు అసలుకు
తింటాన్దా మీ పాప మా పాప పొద్దట్నుంచి తినట్లేదు అదే రంది మాకు
ఆ ఈమే మొన్నా బయటికెళ్ళసి వచ్చినాం మేము అసల్కప్పనుండి ఆమె అన్నమే తినట్లేదు పాలు తప్ప
వాయ్ అంటే మనం బయట ఫుడ్ అలవాటు చేయోద్ తె ఇగ కా వారం రోజుల దాకా ఏం తినదట
ఏ బయట ఫుడ్ బేట్టాన్ నేను చిప్స్ గిఫ్ట్స్ ఏం పెట్ ఐస్ క్రీమ్ బేట్టాను చిప్స్ బేట్టాను బిస్కెట్లు గూడ ఎప్పుడో మనం జర్నీ జేస్తాం చూడండి అప్పుడు కొన్ని ఇస్త గంతే, అదైనా ఒక్కటి రెండు ఇత్త ప్యాకెట్ల ప్యాకెట్లు ఇయ్యను గన్ నీ ఎండకు బయటికెళ్ళేసి వచ్చినాం గదా ఎండకు దెబ్బకు అసలు ఆ తినట్లేదు పిల్ల లేకపోతే మామూలుగన్న తినేదన్నట్టు పాలన్నం పెరుగన్నము ఆ కొంచెం ఎగ్ బాయిల్ జె బాయిల్డ్ లేకపోతే ఆమ్లెట్ ఏదన్న ఒకటి తింటది ఇప్పుడా మొత్తాన్ని అవాయిడ్ చేసింది ఎందుకో టూ త్రీ డేస్ నుండి
ఉమ్ హు మా పాప ఏ బయట ఫుడ్ ఒకళ తిన్న దనుకో ఇగ ఇంట్ల ఫుడ్ తినదిగ ఆమె నీ చుక్కలు చూపెడతాంది రెండ్రోజుల నున్ నించి ఉమ్ మంచిగ తినేది మళ్ళీప్పుడు మళ్ళ తినట్లే
ఇ వీళ్ళకు వెదర్ సడన్ గా చేంజ్ అయింది గదా ఒకటే సారి ఎండ దాని వల్ల గుడా వా ఊమ్ అమ్మవారు పోసిందా అరె కొబ్బరినీల్ దాపియకపోయరా
ఆ దాపి
ఆ బెల్లం నీళ్లు, కొబ్బరి నీల్లు గుడ తాపండి, పాపకు చుట్టూ అది కొబ్బరికాయ తిప్పి పెట్టిర్ర తలా దగ్గర
వేపాగ్గుడ పెడతాంది వేపాక్
వేపాకు పెట్టాలె, వేపాకు తోటి కిందికి దూడవాలి పైకి దూడవద్దు
ఆస్ పటల్ పోతే ఆ చికెన్ బాక్స్ ద్దన్ జెప్తే ఐట్మెంట్ ఇచ్చిండు గదా రాస్ సే ఇప్పుడు సిగ్దయితే అయింది మానింది గూడా
ఆ ఆ అయితే పిల్లలకు చికెన్ పాక్స్ ది ప్రైవేట్లో ఏస్తున్నరు ఇప్పుడు మన పిల్లలు చిన్నోళ్ళు గదా ఇప్పుడు ఏస్తరో ఏయరో చూసి చికెన్ పాక్స్ మలేరియది ఇంకా ఏదో ఉన్నయంట ప్రైవేట్ లో, నాకు ఆలస్యంగా తెలిసింది చూడాలి అసల్కు ఆ ఇంజక్ క్ష్న్స్ ప్రైవేట్ ల ఏస్తరిప్పుడు ఇన్ని రోజులు మనకు గవర్నమెంట్ల కొన్ని వ్యాక్సిన్లే ఏస్తున్నరు మిగతాయి ప్రైవేట్ ల గొనుక్కోమంటున్నారు
ఆహా
ఆ మా తెలీక నేనేపియలేదు ఒక్స సరి కనుక్కోవాలి నేను గూడా కనుక్కొని ఏపిద్దామనే జూస్తున్న గని నీ ఇ కావట్లేదు అసల్కి పిల్లకు
ఉమ్ హు
పిల్ల మీ పాపకు సిక్స్టీన్ మంత్స్ ది వ్యాక్సిన్ అయిపోయిందా?
అయిపోఇంది మా బాపది
అవునా
ఉమ్ ఆశ వర్క్ ర్ అయితే పిలవలే, అక్కడ రాపిచ్చినము గని పిలవలేదు. పిలుస్తారు వాళ్ళు వ్యాక్స్ వ్యాక్సిన్ ఉంటే పిలుస్తారు
ఆ ఫోన్ చేసి పిలుస్తారు మా ఇక్కడ ఆశ వర్కర్ అయితే ఫోన్ చేసి అమ్మ మీ పాపకు ఉందమ్మా రండి అమ్మ అని చెప్తుది ఆ ఫోన్ లో కూడా మెసేజ్లు వస్తాయి అన్నటు మనం రిజిస్ట్రేషన్ నెంబర్ లో కింద పడతావ్
మీఈ ఎన్ని టాస్కులు కంప్లీట్ అయినప్పటికీ
నేను ఈ మధ్యన రీసెంట్ గానే జాయిన్ అయినా
ఆహా ట్వంటీ ఉంటాయి కదా ఎన్ని అయిపోయినాఈ
మీది ట్రాన్స్ఫర్ వేరు మీరు మూడో వ్యక్తి
ఆహో ఇంకొక వ్యక్తి అయిపోతే మా మీరు కూడా మూడో వ్యక్తి
అంతేనా
ఉ
ఇంకా అట్లా ఉంటది అగో ఆమెకు ఏదో బొమ్మలు కొనిచ్చి ఆడ పెడతే ఆ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళక వెళ్ళి తీసి కింద పడుతది మళ్ళా సపడేట్గా వేరే బొమ్మల తోటి ఆడుతుది ఇది కింది అన్న ఎరాలిగ
ఉ ఈమె కూడా అంతే
ఉ
అన్ని పడేత్తది ఏరుకుంటూ కూర్చోవాలి ఒక్కొక్కసారి తినపోతేవా
ఉ మీ చాలా బాగా అనిపిస్తుది పిల్ల అయితే అసలు తీ రట్లేదు నాకు అదే మనసు అసలకు మనం తినేది కూడా తినబుద్ధి కాదు ఐస్ క్రీమ్ బయట తిందాం అసలుకి ఇల్లు తినకుంటే మనకు కూడా తినబుద్ధది కాదు ఎందుకో
ఉ ఏ ఏం చే ఇలాతో ట గాలతేనే పోతాను మన
ఉ
ఇంగో దా అట్ల పడేయదు దా ఆ ఉ
అ
ఊ
వాళ్ళకు పాపం చెప్తే అర్ధం చేసుకోలేరు మనకేమో చెప్పడానికి వాళ్ళకు అర్ధం కాదు ఏ విధంగా చెప్పాలో
అవును అది కూడా కరెక్టే మళ్ళీ తిడితే ఏడుస్తారు మనం బాధపడతాం వాళ్ళని తిడితే
ఆ ఈమెను ఏమన్నా అంటే వాళ్ళ డాడీ చెయ్యి ఎత్తుతాడు నా మీది ఇగ
మాటలు అత్త అన్నయ్య
రావట్లేవు నాన్న అమ్మ తాత పాప ఒక నాలుగైదు మాటలత్తయ్
ఇది కూడా అంతే మా అమ్మాయి కూడా నాన్న తాత
హుం ఈమే అత్తా అనడం మర్చిపోయింది ఎందుకో స్టార్టింగ్ లో ఫస్ట్ అత్తానే అన్నది
ఆ
తర్వాత ఇగ అత్త అని విలువడం మర్
అవునా
తాతా అమ్మా
మ్ హు ఎందుకు ఏడుతంది గా
ఆమెకు నిద్ర టైం అయింది పడుకోమంటే పడుకోవట్లేదు ఇగ అందుకనేసి ఎడ్ తంది ఆమె మళ్ళీ అన్న తీంల్లేదు పోద్ తే తిండిలేదుసాలకు ఈ అమ్మాయి కోసం ఇది అటుకుల పాయసం చేసినా కొంచెం స్వీట్ అంటే ఇష్టం బెల్లం తింటదో అని అంటే అది తి తన్లేదు బనాన్న పెట్టిన తిన్లేదు ఎగ్ ఉడక పెట్టిన అది తీంన్లేదు ఎగ్గు సగం తిన్నది ఆ అడబెట్టింది ఇగ మళ్ళా నేను తినబెట్టొద్దు ఆమె తినాలి
అట్లనే ఉంటది ఈమె కూడా అంతే మనం తినబెడితే తినదు మస్సు మొండికేత్తాలు నాకి ప్లేట్ నేనే తింటాన్ మొత్తం పడపోచ్చింది పొద్దుగాల ప్లేట్లో ఏ అన్నంచి చి బాల్లెసెద్ దే అంతా పడెసింద్
అదే కదా ఈమె కూడా అట్లనే చెత్తాది మళ్ళా పెట్టని పేరయితది
వీళ్ళ తోటే ఒక పెద్ద గొడవనే వచ్చింది మనకి
హు ఎం తిట్టాలె అడ తినబెట్టవా అని అంటారు వీళ్ళ చేసే శేఖలేమొ వాళ్ళక్
ఒ పది ఆఇంది టెన్ మినిట్స్ దాటింది
ఆ
ఆగో కడ్ చెత్తర నిను కట్ చేయనా
ఆగాగు మీరు కట్ చేయకండి ఆగండి